హలో ఎం చేత్తనవ్
ఏం లేదు కలీ నువ్వు ఎం చేత్తనవ్
నేనేం లే ఇంగ ఇంగ కొంచెం పే అయినాక మ్యాచ్ కు పోదమని చూస్తానం పొర్ అయితే పొర్యితే మ్యాచిక్ పోదాం అని సూత్తనం
ఇగ ఉన్నా అన్ని రోజులు ఎంజాయ్ చేయ్ మ్
ఏముంది కాని ఆ స్కూల్ ల మంచిగా పెద్ద పెద్ద పెద్ద మెస్తుంటది ఈ మెస్తుంట ది అది పెద్ద గ్రౌండ్ పెద్ద గ్రాౌండ్
ఎవరేవరు వస్తారు మ్యాచ్కి
మ్యాచ్ కి అందరు వస్తారు ఇగ
ఎంతమంది
ఇంకాే ఇగ తెలువదు అట్లా అంటే ఎంతమంది అంటే ఇంగ దాదాపు పద్నాలుగు మంది పదిహేను మంది దాక ఓత్తరు
మ్ హూ ఒక్క వీడియో చూసినవా అసలు ఒక వీడియో ల ఫోన్ చే వాళ్ళ హస్బెండ్ నేమో ఎంటిది క్రికెట్ చూత్తడు ఆ అయితే ఆమె ఫోన్ ఒత్తది ఫోన్ మాట్లాడుకుంటా అంటది కదా ఏమో అదెమాటనో అక్క ఇది వానికి బాలొద్దని వాడిస్ రేత్తడు ఒద్దని వీడేమో బ్యాట్ తీసుకొని కొడుతడు మళ్ళా కొట్టంగనే వాడు ఇంకొకడు ఊరికిపోయి నాగ్గావాలని అందుకుంటు
అందుకొని మళ్ళా నాకు ఒద్దని ఇసిరెత్తడు మళ్ళా తీసుకొని కట్టెలని కొడతరు ఏం ఆట అక్క ఇది
ఆ నేను గుడ చూసిన ఇది
మ్ అదే ఫోన్లో ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఫుల్ గోరంగ నవ్వినా
మ్
మ్ షాపింగ్ అయిపోయిందా హాస్టల్ షాపింగ్ ఎప్పుడు
ఇంగ ఇదయిపోగానే చేయాలిగా
కాసాం లో ఆఫర్స్ ఏమ్ పెట్లేదా
ఆఫర్స్ నా కయన్ని ఆన్లైన్ ఈ బటల్ ఆన్లైన్ బుకింగే
ఆన్లైనేనా ఇగ
జర మంచిగొత్తయ్ ఆన్లైన్ అంకో ఐదు వందల ఆరు వెయ్యరూపాల్ చెప్తారు
అవును
నైట్ డ్రస్సులు ఇయన్నీ క్యాజువల్ డ్రస్సులు
నైట్ డ్రసులంటే ఏమున్నది అబ్బాయిలకి
మ్
కిందొక షార్ట్ పైన్ ఒక టీషర్ట్ తగిలితే అయిప్
షార్ట్లు ఒద్దని ఇసారి పాయింట్లే ఇగ
షార్ట్ పాయింట్స్ నైట్ నైట్ షూట్
మ్ మ్ హూ
ఇంకేందిగ
మ్ బావేం చేత్తాండు మొత్తం మండీలే
ఏ పోయిందే నిన్నోక్క రోజురా అయ్యా
ఒక్క రోజు అయితేంది మొత్తం మండీలున్నయి మొత్తం చికెన్ చూడు అసలు ఫ్రై చూడు
మ్ ఫ్రై ఫ్రైడ్ పీసే తీసుకున్నడు
మ్మ్
నాకోసం ఇద్దరం టూ పీస్ మండీ
ఇద్దరికి మండి ఆ
ఒక్కటేమండి టూ పీస్ మండి ఇద్దరికి
నువ్వు బావనా
నేను బావా దక్షిత్ కూడా
దక్షిత్ కొక్క పీస్ వాలమ్మకు ఒక పీస్
ఆహ దక్షిత్ బదులు బావిగ
క్షిత్ బదులు బావిగ
దచ్చిత్కి హింగ గిత్త తాయ్ గిత్తంత పెడతార బట్ అది గూడా పేట్రా పెట్టరు పండరాలింకా ఏన్నా
ఓ
ఉ పన్లె రాలే ఎం చెత్తడు పాపం వచ్చి
అవును కానీ మొన్న వాటర్ దాపిచ్చినాం దక్షిత్ కి అక్కడ మల్లూరు దేవున్ టెంపుల
ఉమ్ కైండ
తాగడంటే ఇట్లా తాపియాలన్నాట్టు ఆచారం ప్రకారం ఒక త్రీ డ్రాప్స్ తాపిచ్చిన
ఉహు డ్రాప్స్సేగా
ఆ మరి డ్రాప్స్ కాపోతే లీటర్స్ తాగుతారా వాళ్ళ ఏజ్ కి
ఇది ఎవడు ఈ జున్నుగానిలేక్క ఇది గీతది ముద్దవెట్ట నీలి వింగ గీతది ముందు ముద్ద పెట్ట నిల్ మింగ అట్ల చేయకర్రి ఎయ్యర్రి ఇంగ ఓయ వాడైతే వాడు ఇంగ్లీషే మాట్లాడతాండు అప్ప ఎ సమ్మర్ హాలిడేస్ ఇస్తా ఓవర్ అంటాండు
ఎప్పుడు రా
మూన్నొచ్చి మూన్నొచ్చిన్ది ఒకసారి
సమ్మర్ హాలిడేస్ ఇస్ ఓవర్ అంటాండా
ఉహు
ఉహు వాళ్ళ అమ్మ చెత్తది వాళ్ళ డాడీ టీచరే
అహ టి టీచర్ అయితేంది పైసల్ రావొద్దా హైదరాబాద్ల
ఉహు ఇంగ్లీష్ మాట్లాడతారు అంటే
ఏ కె నువ్వు ఎంత పెద్ద ఇంగ్లీష్ మాట్లాడతానవంటే ఇంకా వాళ్ళు వాళ్ళ డాడీ నేర్పితాడు వాళ్ళ డాడీ నేర్పితడేమో
వల్ల డాడ్ ఆ ఉ వల్ల డాడ్ నేర్పితాడు
డాడ్ అని రోజ్ అయ్యే పెడతాడు ఇగ వాళ్ళ స్కూల్లో ఏమైనా ఇంగ ఇదేమన్నా చిల్డ్రన్స్ డే అయిన టీచర్స్ డే ఐన స్టేట్ స్టే స్టేటస్ లు వత్తాయిగా ఉహు
డ్రాయింగ్ ఇత్తరు
ఆ అదె అన్ని పెడతాడు ఇగ
మీ కూడా వతదా
ఊ
మాగూడొత్తది ఓదేవుడా పిచ్చి లేత్తది
ఆయనే ఏముంది కొత్త కొత్త స్కూల్స్గా అప్లికేషన్ అన్ పెడతాడు
ఆ అదేందో స్కూల్ స్కూల్ పేరే రాదు నాకు ఎన్ని సార్లు జుషిన
ఊ
ట్రైన్ స్కూల్ద
పెన్ స్కూలో కాని పెడతాడయన
కానీ వాళ్ళ డాడీ ఆల్కహాల్ ఎట్లా గుద్దుతాడో తెల్సా
ఆ
అల్కాహాల్ ఎట్లా గుద్దుతాడో తెల్సా
ఆల్కాహలంటేంది
ఆల్కహాల్ అంటే ఏంటో తెలువదారా
ఏంటిది
మందు
అహ
మంద అంటే మెడిసిన్ కాదు ఆ ఎర్ర మందు ఎర్ర మంద అంటే బ్రాండ్స్
మ్ హు
ఇగ ఆయనోదిల్పెట్ట బ్రాడ్ే ఉండదు
తెలే
బీరు పైకి లేపిండు అంటే అయిపోయినంకానే కిందికి దిగితది మినిమమ్ ఉంటది
మ్
మళ్ళా కళ్ళు కూడా ఎట్లా తాగుతాడుంటే దేవుడా అన్ని మీద మీదనే గట్టి బాడీ బాబ య్ ది
మ్ హు
ఏసుడే ఉంటది డైరెక్ట్
ేట్సుడాంట
వాళ్ళ వైఫ్ ఏమో చ్చి అది చీ అంటది అసలు ఫుల్లు నవ్ తది
ఆమే కుడా బక్కగానే ఉంటది
లేదు ఇప్పుడు చూసినావా అమేని
ఏమో ఎంత చుసిన బక్కనే ఆని ఆ
నాకన్నా ఫుల్లులడ్డుగా అయింది
అంతెనా
ఓదేవుడా అసలు శాక్ అయితవ్ నువ్
ఎం తిం ఎం తింటాందో
ఇగ ఇష్టమైనై తింటది ఇగ అక్కడ ఇక్కడ
ఏ తిన్నట్టే ఉంటరు కని తినేటోల్ సామ్ముతనే ఉంటారు అక్క ఇగ స్కూల్ ల ఒక తీర్ల ఇంటికడ ఒక తీర్ల తింటారు ఇగ
మ్ ఈ మంత థర్టీత్ కి దక్షిణిత్ కి అన్నం ముట్టిత్తంగా
ఆహా
బావకు తెల్లారి నుంచెని ఎగ్జామ్స్
మ్ హు మ్ హు ఇగ ఇగ దేవాన్షి గాడు మామిడి పండ్లు అనంగానే ఊరుకుతాండు ఇగ బయటికి
అమ్ముకోడానికి కోచ్చిర్ర
ఆ
మ్ హు ఎవరు కొనిత్తరు మరే
ఇంకా మ్ హు
గ్రాండ్ మదర్ కొనియదా
గ్రాండ్ మదరు మొన్ననే అత్తమ్మోళ్ళు రెండు ఇరవై కేజీలు పంపించ్చిళ్ళట ట్వంటీ కేజస్ పంపిచ్చిండట బాల
అన్నప్రసాన అయిపోయినాంక
మ్
గుండె చేష్నాంక ఆయన ప్రసన్న ఇద్దు
ఓహొ
ప ఎందుకేడ్చినావో ముందే చెప్తున్నా చెయ్యొచ్చు గాని వద్దు ప త ఎ పండు రాలె ఇంకా టైమ్ పడుద్
సరే అన్నవడ్డీ మూర్తి మూటికరు
హు అన్నం ఏమేన్నా రాళ్ళుతో చేత్తార బ్రో
మెత్తగా అంటే మెత్తగనా
మ్
మొత్తం నీళ్ డైరెక్ట్ బియ్యం ఉడికిచ్చి మనం నీళ్ళు పోసి త్తయేరి
కడకా వేసి మొత్తం పాలు పోసి పాలు నోట్లో పెట్టుడే ఉంటది డైరెక్ట్
ఓకే ఇగ అద్దినడిగడు
మ్
ఇక చీప్ చీపియ్ పెడతరా అక్క
ఏ ఫస్ట్ చీప్దే పెట్టాలి తర్వాత కాస్ట్లీగుంటది
అంతేలే కాస్ట్లీ ఫుడ్డా
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇట్లా రిచ్గుంటది మొత్తం దక్షిత డ్రెస్ జూత్తే నువ్ షాక్ అయితవ్ కింద లేదు పైన లేదు వన్స్ చిగా పండుకున్నాడు స్నానం జేసి హు అది కాస్ట్లీ డ్రెస్ యూనో
ఆ ఎంతైనా ఎండాకాలం ఫ్రీనెస్ చూసుకోవాలె
అందుకే జుబ్బాలు కట్టుకొని పడుకుంటాడు
బనిన్లు తీస్
ఎహె ఇంగ అయిపోయినయ్ సన్నగుండేటోళ్ళకైతే సెట్టాయితయక్క ఏది గి నిఖిల్గాడుంటాడు చుడు రైత కొడుకు పేద్దొడు గానికైతే సెట్ అయితయ్
మ్ వాడు చిన్నోడు ఏం తింటాడో అడుగురా కొంచెం
వడ ఎం తింటాడు అక్క వాడు ఎంత చూసినా లావనిపిత్తాడు
ఆ
అనీ వాళననే ఎక్కువ తింటడట
గాలి కొట్టినట్టే పెరుగుతాడు వాడు
గాలి కొట్టిపెంచోచ్చు వాణి
జీన్స్ వచ్చినట్టుంది వానికి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మది వాళ్ళ అన్నకి వాళ్ళ డాడిది
పెరగరిగా అయిపాయె
అవును ఇగ హైటుగా పెరగరు
సర్లే బాయిగా మల్లా జేత్తాలే
ఆ